హలో
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తున్నావు
ఎండి ఉన్నా
ఒకే అమ్మాస్ తిన్నావా
తిన్న
వినిపిస్తలేదు మీ వాయిస్
తిన్నా
ఏం స్పెషల్ ఈరోజు
పిస్తా ఏం లేదు తిన్నావా హలో హలో వినిపిస్తుందా
అర్థమయితలే
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నావు
ఏం లేదు అట్టనే ఉన్నాయి ఈరోజు సండే కదా కొంచెం రెస్ట్ ఈరోజు
డైలీ ఉండదా రెస్ట్
డైలీ ఉండదు సండే ఒకటే రెస్ట్ సండే కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము
ప్రతి రోజా
అవును ఎప్పుడొస్తది చండే ఎప్పుడొస్తది సండే అని సండే అయితే మంచి ఏ చికెనో మటనో మంచిగా ఇంట్లో తిని ఒక కూల్ డ్రింక్ తాగి ఏసీ లేదా కూలర్ వేసుకొని పడుకుంటే అది వేరే ఇగా
అది ప్రతి సండే చేసేది కదా ఏదైనా కొత్తగా ఆలోచించాలి ఇప్పుడు చదరం గానీ అది ఇది
నా కట్ట నచ్చదు ఎందుకో తినాలే పడుకోవాలే
అట్లా ఉంటే ఎట్లా అండి నువ్వు వేరే పనులు కూడా చేయాలి కదా
చేస్తా అవి అప్పుడప్పుడు
ఏం కూర మరి ఈరోజు చికనా, మటనా
చికనే ఈ చిన్నప్పుడయితే ఇక బ్లాక్ కవర్ పట్టుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని డాడీ చేస్తా అంటే ఆ సంతోషం ఎట్లా ఉంటది
ఇప్పుడు లేదా మరి అట్లా తీసుకొస్తే సంతోషం
ఇప్పుడు కూడా ఉంటది కానీ అప్పుడు చిన్న ఉండే కదా మనం
ఉహు అవును కానీ నాకు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్ ఉంటది నాకు చిన్నప్పుడు అనే కాదు
అవును ఎప్పుడైనా ఉంటాది
ఏం పేపర
మీరు న్యూస్ పేపర్ చదువుతారా
ఆ చదువుతా రోజే వస్తది మాకు
ఏం పేపర్ వేపించుకుంటారు
ఈనాడు
ఉమ్మ్ మేము కూడా ఈనాడే సాక్షి కూడా ఏపించుకుంటున్నం కానీ అది బంద్ చేసేసినం ఈనాడే ఏపిచ్చుకుంటాం ఈనాడే మంచిగనిపిస్తాది
అవును మేము ఈనాడును ఆంధ్రజ్యోతి తీసుకొస్తారు మా డాడీ
ఆహా సండే సండే అయితే మేమైతే బుక్ కోసం కొట్లాడుకుంటాం కథ నేను ఫస్ట్ చదవాలంటే నేను ఫస్ట్ చదవాలి అని
అవును సండే స్పెషల్ బుక్క
అవును ఇంకా దాంట్లో ఆ స్టోరీ వస్తాది అది మంచిగనిపిస్తాది ఎవ్రి సండే నేను స్టోరీ చ దువుతా రాష్ హలో రాశులు వస్తాయి కదా రాశులు మీరు నమ్ముతారా చూస్తారా
ఆ చూస్తా కానీ టీవీలో ఒకటి చెప్తారు బుక్‌లో ఒకటి ఉంటది ఏం అ ఏది ఫాలోకావాలో అర్థం కాదు
అ ఇగా అట్లా చెప్తారు ఇగ
నాకు పర్టికులర్గా నా రాశి అన్నదే తెలువదు
మనం చూపిచుకుంటే మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి చెప్తారు
అవును ఒకసారి గుడిలో వెళ్ళి అడగాలి అంటే ఒక కన్ఫర్మేషన్ ఇది అని తెలుసుకున్నాక ఒక దాన్ని ఫాలో అ చ్చు లేకపోతే కుంభరాశో మరి ఏం రాసో ఏం తెలువదు
ఇంకా దాంట్లో బొమ్మలు గీసుడు తేడాలు కనిపెట్టుడు ఇట్లా వస్తాయి అవి మంచివుంటాయి
అవును చిన్నప్పుడు నేనునూ మా అక్క కుట్టుకునేటోలం వన్ టూ నెంబర్స్ తోటి హండ్రెడ్ వరకు అట్లా ఒక బొమ్మని డ్రా చేయాలి చుక్కలు కలుపుకుంటా అయితే సగం అప్పుడు హండ్రెడ్ వచ్చినాయి అనుకో అందులో హాఫ్ హాఫ్ డివైడ్ చేసు కొని వన్ టు ఫిఫ్టీ నేను ఆ ఫిఫ్టీ మేనింగ్ ఫిఫ్టీ నువ్వు అని డివైడ్ చేసుకొని బొమ్మ గీసేటోల్లం
అవును మేము కూడా పొద్దున్నే ఆమె కంటే ఫస్ట్ నేనే చదవని నేనే చూడాలని బుక్ ఇచ్చేటోళ్ళమే కాదు మొ త్తం చదివినంకనే ఇస్తా నేను వెయిట్ చెయ్ వెయిట్ చెయ్ అని చెప్పేదాన్ని నేను
అవునా మరి స్పీడుగా చదివే వాళ్ళ
నేను స్పీడ్గా చదివిస్తే మా చెల్లికి మా త్రం ఇగ రోజంతా పడుతాది చదవడానికి
ఏం సదువుడు రాదా
చదువుడు వస్తాది కానీ మైండ్ కి
ఏమి మైండ్కి ఎక్కదా
ఏమో మరి ఆమె కేక్కుతాదో ఎక్కదో కానీ గంట పట్టుకొని ఉంటది నేనైతే ఇట్లా పది నిమిషాలల్లో చదివేస్తా
ఉహ్మ్ మరి చాలా లై
పది నిమిషాలు ఇట్లా చదువుడుతోటే నాకు ఎక్కేస్తాది బ్రెయిన్‌కి
అబ్బో మీ బ్రెయిన్ బానే షార్ప్ ఉన్నది
ఏమనుకున్నారు
అంటే కొందరు దాన్ని మంచి ఇట్లా ఒకసారి అర్థం చేసుకున్నా అనుకో ఎప్పటికీ గుర్తుంటది మరి అందు కనే అది స్లోగా ప్రాసెస్ అయితది ఇప్పుడు నువ్వు ఆ పది నిమిషాలలో చదివిననుకో ఇప్పుడు అడిగి నని చెప్తావా నీ కథ
చెప్తా నాకు అట్లా ఉంటది గుర్తు
ఆ ఎప్పుడు అడిగి నని చెప్పే అంత గుర్తుంటదా పది నిమిషాలలో చదువుతేే
అవును
కొంతమంది మెల్లగా చదివినా అది ఎప్పటికైనా గుర్తుంటది ఇప్పుడు చదువు విషయం లో కూడా అంతే ఫాస్ట్గా ఏదో చదివినమనిగా దాన్ని అర్ధం చేసుకుంటేనే గుర్తుంటంది కదా
నాకు ఇట్లా చదితేనే అలవాటుగా గుర్తుంటది
గుర్తుంటే ఏం ప్రాబ్లం లేదు కానీ నామకే వస్త చదివితే పది నిమిషాలలో అది వేసి ష్టే కదా
నామకే వాస్తు ఎవరు చదవరు
ఆహ పది నిమిషాలలో చదివిన పది నిమిష పోది అది వి నా గుర్తుంటుంది అంటే గ్రేట్ ఏ మరి
అవును
మాది ఫిష్ది డీప్ ఫ్రై స్పెషల్
ఇవల్ అది అట కదా మురుగ్గా శిరా కార్త సో అందరు తినాలని ఆ
ఓ మృగశిర కార్తే ఈ రోజు కాదు రేపు
ఈ రోజే అంట అంటే రేపు ఎక్కువ మంది తిన కాబట్టి ఈ రోజే తెచ్చుకుంటారు సండే అని బాగా ఇప్పుడు ఫీ ఫిష్ మార్కెట్ పోయిన అయితే ఫుల్ చేపలు మొత్తం చేపలే
ఓహో అవునా మరి మా డాడీ తీస్తారు అర ఇదేంటి
మీరి ఇప్పుడే ఫిష్ ఫ్రై అన్నారు కదా
ఇ అవును గదా
మీర ఏం మాట్లాడతారో మీకే అర్థం అయితు లేదా మరి.
ఏదా అతికో కితనే మైండ్ ఎక్కువ పని చేయదు నాది
ఇట్ల ఉంటే కష్టం మరి. ఇప్పుడే ఫిష్ ఫ్రై అన్నది మళ్ళీ ఇప్పుడే మా డాడీ ఎందుకు తెేలిలేమది అంటారు అంది నాకు తెలుసా మళ్ళీ ఇప్పుడే తెచ్చి. అం చెప్పిన నువ పో
అంటే నిజ జీవితం ఒక్కసార్ ఆలోచిస్తే తేలే అనుకున్నా.
ఆ
ఉంది క్యాలెండర్ లో నేను చూసిన
ఓకే రేపుంది నాకు కూడా తెలుసు కండి రేపు మండే ఎవ్వరు తిన్నారు కదా సో సో ఈ రోజే ఎక్కువ తెచ్చుక. కుంటారు ఆ
ఓకే ఓకే రైట్ రైట్ మాది ఫ్రష్ ఫ్రై మీ ఎందుకు తెేలిదు అంటున్నా నేను మా డాడీ అని మిస్టేక్ లో అన్నా. ఆ అయ్యో ఈ మృగశిర కాలద టైమ్ంలో లో తినాల
ఇప్పుడు చేప ప్రసాదం అని ఇట్లా చేప పిలాని అని గొంతులో వే
అవును మింగు అది మింగ అ మరి తలపు కూడా అది తేర్తది
మింగిడ్రా మీర్ మరి
ఆ నేను మింగినా కదా ఎవ్రీ ఇయర్ కుడు కావ మృగశిర కార్తి కి మింగుత చేపా పిల్లా
మృగశిర కార్తి
అవును
మన కార్తీక మాసం మృగశిర అంటున్నారు ఏంటి
తే రోజు మింగాలి చేపలు అందుకేనే మింగుతున్నా నేను మింగుతాయి వియ్య
అవును
చిన్న చేపలే ఇస్తారు గానీ మింగేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్ కొంతారే కొంతమంది గొంతులో ఇరికి అయి అక్కడనే అది గిలగిల కొట్టుకొని చ మనిషి చనిపోయింది చేప చనిపోయింది
అవునా
అవును మీరు మింగిదా ఎప్పుడైనా
నేను ఎప్పుడు మీంగాల అలాంటి భయంమైతుందకు
ఎట్లా వాటర్ కడుపులో కూడా ఉంటాది కాబట్టి అది కూడా బతుకుతుంది మీ మీ శరీరం అప్పుడు ఆ వేరియంలాగా పనిచేస్తది
ఆ
చికెన్ మీరే చేస్తున్నారా మరి
మా అక్క అయినా మా మమ్మీ అయినా ఈ రోజు గోంగూర చికెన్ చేస్తా అన్నది మరి చేస్తుండో లే జోతే ఇదు
ఎప్పుడు అన్నారు దాని పక్కానే
ఏమో మరీ చెయరు కావచ్చు
అయ్యో నువ్వు ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నావమ్మా నాకు నోరు ఉరుతుంది నేను మళ్ళ దాని మీద ఆ చల పెట్టుకుంటే ఎట్లా ఉంటది ఈవినింగ్ నాన్ మా అమ్ పంపించు ఫిష్ ఫ్రై వట్టి కరణం. ఎవడు తినలేను కదా అది వట్టిగా తింటేనే బాగుంటది మన కళ్ళు తాగేటప్పుడు
అవును
తాగుతవా నువ్వు
మేం తాగం అట్లాంటి. ఓన్లీ తింటాం.
ఇప్పుడు కల్చర్ లో అందరు తాగుతుండురు కదా గర్ల్స్ అని కాకుండా
కానీ మేము దాగాం అట్లా ఎంత మంది తాగిన కూడా.
మంచిదే పల్ చర్ పాటిస్తున్నారు ఇంకా సండే బుక్స్ చూసిండ్రా అయితే మరి ఈరోజు ఏమి కథ వచ్చింది.
ఒక అమ్మ కథ అంటే ఆమె తన ఫ్యామిలీ కోసం ఎంత సాక్రిఫైస్ చేశార్. అంతే తనకు. టైం కూడా ఉండదు అంటే ఆ టైమ్ లా తను చేసుకునే పనులు కూడా మర్చిపోయి వేరే వాళ్ళ్. తకి తన టైమ్ మొత్తం కేటాయిస్తాయి తన గురించి తను కూడా పట్టి. ఇచ్చుకోలేనంత టైం ఉండదు ఆమెకు అంత ఆ ఏజ్లో కూడా.
ఉమ్ లాస్ట్ కు మరి పార్టీస్తవా
ఆ లాస్ట్ కిగ ఆమె గురించి ఆమె దెలుసుకొని సెల్ఫ్ గా ఆమె కొంచెం టైం దీసుకుంటది. లాస్ట్కి రిలై రియలైజ్ అయితది.
ఆహా బాగుందా అయితే కథ
హ్మ్మ్ బాగుంది
మాకు కూడా ఈ నాడు పేపర్ వచ్చిందియి గదా నేను కూడా చవుద్దా మరి ఆ బై
బాయ్